సన్న
ఇంట్లో నే ఉన్నా. చేస్తున్నా ఇప్పుడే వచ్చిర్రు తింటూరు. మక్కా రోటీ పల్లీలు
స్కూల్ పోయి వచ్చిరా ఇప్పుడే.
అవును నువ్వేం చేస్తున్నావు. ఇ గానీ
ఏ ఎట్లా ఆడుకుంటారు. ఇక్కడ ఎగ్జిబిషన్ పడ్డది తీసుకొని రావచ్చు గదా పిల్లగాళ్లని.
అవునా! వస్తాను లే ఖాళీ ఉన్నప్పుడు సండే.
మ్, అదే అక్కకు చెప్పు.
సరేలే, చెప్తా.
అయిందా పని మరి
కాలే చేస్తూన్న. మీది అయిందా?
అయ్యింది.
ఇప్పుడే స్టార్ట్ అయింది మా పిలగాళ్ళూ వచ్చిర్రు. మ ఎల బాగుంది
డాన్స్ మంచిగా అయిందా
వచ్చినాం భద్రాచలం పోయచ్చినామ్ బాగుంది. ఎల్లాలే అక్క విజయవాడ పోయివచ్చింది.
ఇంకేటి సేత్తలేదా మీరు?
ఎక్కడికి వెళ్ళట్లే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా.
ఆ
మీర ఎక్కడికి వెళ్తాలేరా?
హలో! మీరు ఎక్కడికి వెళ్తలే?
వెళ్తలేము ఎక్కడికి ఇంకా వెళ్ళాలి.
అవునా
మ్
ఇంకా
డాడీ ఏంచేస్తూండా ఎక్కడికి పనికి వెళ్ళిండా
వెళ్లిండు
ఎప్పుడొస్తాడో?
సాయంత్రం ఆరు తర్వాత
మ్
సాయంత్రం ఆరు తర్వాత
సతీష్ ఎటూ పోయిండు పోయిండా?
పనికెళ్ళిండ్
అమ్మ ఏంజెత్తాంది?
ఏం చేయట్లే ఆడుకుంటున్నాడు.
ఇ తల్లి.
ఏం చెయ్యట్లే
అవునా
ఉమ్ మల్లా గుడికి పోత తన్నారు పోలేదా అవునా మంచిగా అయింద దర్శనం అక్కడ కూడా
మంచిగానే అయింది
ఉమ్ ఏం చేసినారు ఇంకాడ
ఏం లేదు
భద్రాచలం పో ఏమో ఎట్లా అయింది మంచిగా ఉందా అక్కడ స్నానాలు గిట్ల చేసి
గోదారిల స్నానం చేసినాం దర్శనం చేసుకున్నాం గ ట్ల పూజ చేసినాం వచ్చేసినాం
ఉహ్ హా ఇంకా
ఇంకా ఏం లేదు
ఉమ్ ఖమ్మం పోతున్నారా షాపింగ్ కి
రేపు పోతున్నాం రిక్మి షాపింగ్ మాల్ క రేపు వెళ్తాం
ఏం షాపింగ్ మాల్
రుక్మిణి
అవునా ఎందుకు అక్కడ ఆఫర్లు ఉన్నాయ ఏమైనా
ఉమ్ ఆఫర్లు ఉన్నాయి రేపు వెళ్తాను
తక్కువ ఉన్నాయి అంటుంది ఆఫర్లు చాలా
చాలా తక్కు ఉన్నాయంట ఒకసారి చూసిద్దామని
ఉంహు
ఉమ్ వస్తవా
ఉ అవును నేను వస్తం ఒక రెండు రోలా అయినాకనే ఏం కూడా చూగుతా పోతం ఏం కూడా
సరే
హ
ఏం కూూరా
పల్లి చట్నీ ఉమ్ టీ తాగినవా
ఆఆహ్ చాయ్ నేను తాగిన
అహ్ తాగిన
అ ఎటు వెళ్తారు సాయంత్రం ఇంకా ఎటు వెళ్తలేరా ఉమ్హ్ ఇంట్లోనేనా
ఇంట్లోనే
సాయంత్రం ఐతే పోతలేరాా అని అడిగింది
ఉమ్
పిల్లలు తీసుకొని అట్లా పోవచ్చు కదా పార్కి అట్లా
పోతాం టైం దొరికినప్పుడు ఎప్పుడు పెడితేప్పుడు పోము
ఉహూ హు ఇంకా
ఇంకేంలే
ఏం చేస్తుంది ఏంటి విశేషాలు
ఏం లే ఇంకా చెప్పాలా
ఉమ్
నువ్వే చెప్పాలా ఏ విశేష
పనికెళ్తలేరా
పోలే పోవట్లే
ప్చ్
ఉమ్ పిన్ని కమ్మం పోయొచ్చిందా
పోయింది నువ్వు పోతాంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా
యా పని అవ్వలేదా పోలే పోతా
అ
పోతు నా తెలుసు ఇదియగా ఓపికని అస్సలు తించుకో ఆ ఇ ఎట్లుంది పిన్నికి మరి మంచిగుందా
ఆ
ఏం లే పిల్లలలకు అన్నం తినిపిస్తాన్న తొమ్మిది ఆ ఆ బాక్స్ తీసుకొని పోతాది
అ ఫోన్ పే బాక్స్ తీసుకపోత
ఊర్లోనే
దగ్గరేనా స్కూలు ఎక్కడ
ఇక్కడే లో
అదే మీ ఇంటికి దగ్గరేనా మంచిగుంటద ఆ స్కూలు
ఆ ఆ మంచిగనే ఉంటది కా స్కూల్
మంచిగ చెప్తారా ఆ స్కూళ్ళ
ఆ మంచిగనే చెప్తారు ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు స్కూలు ఆ మంచిగనె ఉంటది స్కూల్లో అన్నీ
మళ్ళీ సాయం
ఆ పొద్దున తొమ్మిది సాయంత్రం నాలుగు
అ
ట్యూషన్ కి పోతారా మళ్ళీ సాయంత్రం ట్యూషన్ కి వెళ్తా లేరు ఇగ ఇంట్లోనే ఉంటారు ఉమ్ టీవీ చూస్తున్నారు ఉమ్ అ రే ఎక్కడ ఉండేది మీరు మెహబూబాద్ లో
రితి
బస్టాండ్ దగ్గర
ఉహూ బస్ స్టాండ్ దగ్గర ఏం చేస్తాడు చూడలే
బోరు మార్కెట్ దగ్గర ఆహ
లోపడికి
మెయిన్ రోడ్ మీద
హ మెయిన్ రోడ్ మీద డాబా ఉంటది షాప్ ఉంటది అక్కడ
అహ్ అక్కడే అహ్ అక్కడే
అ
ఏదమ్మా ఒసేయ్ గీత అక్కడే ఉన్నాం ఎంలే టీ తాగుత్తనం మల్లా
కుుట్టట్లేదా బట్టలు ఇంకా గిరాకీలు ఏంలే రావట్లేదా
గిరాకీ ఏమి లేదు కుట్టట్లే నాకే కొ హెల్త్ బాగాాలి అందుకే కుట్టట్లే
ఉమ్ అదేలే
ఉమ్ ప్రయత్నిస్తుంటే అమృతం తో పాటు వి షం కూడా పుట్టింది అవునా ఇంకేమి సంగతులు ఏం లేదు సంపరించక్ సిగ్నల్ లేదు ఇంట్లో ఉన్నా లోపటా నేను పిల్లలు టీవి పెట్టినారు అందుకే వినపడట్లేదు ఉమ్ టీవీ చూస్తున్నారా సౌండ్ కి అర్ధం కావట్లే అే ఉమ్ ఉవా కొ స చ బ లో ప
అవునా
ఏం లేదు ఇంక ఏమ లేదు మాము లే సరైలేవ గతం గత కాలే ఇంకా
ఉమ్ అవునా తిన్నారా మరి అన్నం ఉమ్ అే
సే